హలో
ఏం చేస్తున్నావవే ఫోన్ కొడితే రింగ్ అవుతానే ఉన్నది కాని ఎత్తవ్
ఏం లేదురా అంత బిజీ ఏం లేదు ఫోన్లో రూమ్ పెట్టి కిచెన్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నా చెప్పు
ఈ రోజు వీకెండ్ కదా అని ఛాయ్ తాగుతూ కూర్చుంటే ఒకసారి మన పాత రోజులు గుర్థోచి అందుకనే కాల్ చేసా
నిజంమేరా ఈ కార్పొరేట్ లైఫ్ లో పడి మన అసలైన స్కూల్ కాలేజ్ జీవితాన్ని మర్చిపోతున్నాం అనిపిస్తుంది
అవునవును గుర్తున్నదా స్కూల్ల్లో మన ఇద్దరం ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళం
బెల్ కొట్టక ముందే డెస్క్ కింద నుంచి లంచ్ బాక్స్ తీసి తినేటోళ్ళం కదా
అవునవును ఒకవేళసార్కి దొరికిపోతే చాలు నా వైపు చూపిస్తు నా మీదనే తోసేసేదానివి మొత్తం త ప్పు నాదే అన్నట్టు
అబ్బా నేనేప్పుడు అట్లా చేసినారా ఎందుకు అబద్ధాలు చెప్తావు చెప్పు అయినా కాలేజ్ లైఫ్ మాత్రం మషల్ నెక్స్ట్ లెవెల్ ఉండే కదరా
అవునవును కాలేజ్ రోజులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ క్యాంటీన్ ముచ్చట్లేగా జేబులో ఐదు పది రూపాయలు ఉంటే చాలు క్యాంటీన్లకి పొయ్యే ముచ్చట్లు పెట్టుకునేట్లోళ్ళం
మ్ ఇప్పుడైతే ఎన్ని పైసలు ఉన్నా కూడా ఆ చాయ్ లో ఉన్న టేస్ట్ అ నవ్వులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతలెవ్
అలాగే ఆ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చేసే నైట్ అవుట్స్ గుర్తుందా సిలబస్ ఏమో కొండలా డేది చదివేదిేమో తక్కువ ఉండేది
కరెక్ట్ చెప్పినవ్ ఒక చేతిలోనేమో టీకప్పు ఇంకో చేతిలోనేమో మన పుస్తకాలు పట్టుకొని తలలు పాటు చేసుకునే వాళ్ళం అందరం
చూస్టే మైండ్ అంతా బ్లాంక్ అయిపోయేది
అవును రా కానీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అ గేట్ బయట వచ్చి అరవడం అదో ఫీల్ అంతే వెరైటీ ఉండేది
అప్పుడెప్పుడు పెద్దవాళ్ళు అవుతాముో అని ఎదురు చూసే వెళ్ళం అప్పుడేమో ఇప్పుడు చూడు రోజు పొద్దున్నే లేచి లాగిన్ అవ్వాలి సాయంత్రం లాగవుట్ అవ్వలి ఇదే అయిపోతుంది రొటీన్ లైఫ్
అంతేరా నా పరిస్థితి కూడా అంతే కదా ఈ మద్యే నేను కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్ ష్న
నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి జీవితాంతం ఇలానే ఉద్యోగాలు చేస్తు బతకాల ఇంకేమైన్నా ఆలోచిస్తున్నావా
అబ్బో నాకైతే జీవితాంతం కంప్యూటర్ ముందు కూర్చోవడం అస్సలు ఇష్టం లేదురా నీ ప్లాన్ ఏందో ముందు చెప్పు తర్వాత నేను చెప్తా
ఇంకొక రెండు మూడు ఏళ్లు కష్టపడుదాం అనుకుంటున్నా కష్టపడి ఏందిగ పైసలు పోగేసి ఆ తర్వాత సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయ్యాలె అనిపిస్తుంది నాకైతే
చాలా క్రేట్ ఆలోచన రా నేను కూడా ఒక చిన్న స్టార్టప్ ఐడియా అనుకుంటున్నా ఈ మధ్య అంత ఆన్లైన్ బిజినెస్ అయిపోంది కదా అందుకే ఇది చూస్ చేసుకుందామని అనుకుంటున్నా
డబ్బు అయితే నువ్వు కూడా బిజినెన్స్ వుమెన్ అయిపోదం అనమాట ఇద్దరం అనుకున్న స్థాయికి రీచ్ అయితే భలే ఉంటది
అవును రా కాకపోతే ఈ ఫ్యూచర్ టెన్షన్ లో పడి ఆరోగ్యాన్ని కూడా అస్సలు పాడు చేసుకోవద్దు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది వర్క్ వల్ల
కరెక్టర్ చెప్పినావ్ సరే గాని మనం అనుకున్న రీయూనియన్ ట్రిప్ ఏమ ముచ్చట ఏమైంది పాత ఫ్రెండ్స్ అందర్ని గల వాల ఒకసార్
వస్తామంటారు తీరా డేట్ దగ్గరకు వస్తే ఒక్కొక్కడు ఒక్కొ కారణం చెప్తాడు
అంతేగాని అయినా సరే ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేద్దాం పాత జ్ఞాపకాలన్నీ నెర నెమర వేసుకున్నట్టే మనసుకి హాయిగుంటది
తప్పకుండా ఏద్దాం రా ఇప్పుడే మా అమ్మ పిలుస్తున్నట్టున్నది నేను కిచెన్ లోకి పోవాలి మరి
ఉ అదేగాని ఇప్పుడే మా బిజినెస్ సైడ్ ఏందొ ముచ్చట చెప్పు మరి ఒకసారి
అంత ఆత్రరమేందుకురా నీకు అమ్మ ఇంకా వంటగదిలోనే ఉన్నది నా చా నా చేతికేమో బెండకాయలు ఇచ్చి కోయమంటున్నది
కోసుకుంటా మాట్లాడు అయినా వంకాయ కూర అంటే నాకు గుర్తొచ్చింది మన కాలేజ్ హాస్టల్ వంటలు గుర్తున్నాయా నీకు
అబ్బా ఆ దారుణమైన వంటలు గురించి ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రా వాటి గురించి మాట్లాడకసలు
వాన పడితే చాలు ఆ హాస్టల్ కప్పుల నుంచి నీళ్లు గారేవి అయిన మనం అక్కడే కూర్చునట్టు టేబుల్ పైన కూర్చుని తినేటోల్లం
అవున్రా ఆ పప్పులో నీళ్లే ఎక్కువ ఉండేటివి పప్పు కన్నా కానీ మన కాకల ఊట్లా ఆకలి రుచి ఎరగదు అన్నట్టు ఇద్దరం మొత్తం తినేషెట్టోల్లం
ఇప్పుడు సిటీలో ఎంత పెద్ద జేసీ రెస్టారెంట్ లో పోయినా ఆ రోజుల్లో వచ్చే మా మజా వస్తది ఇప్పుడు వస్తలేద్ర
నిజమేరా అప్పట్లో మన దగ్గర ఆశలు ఎక్కువ ఉండేటివి ఇప్పుడేమో బాధ్యతలు ఎక్కువై పోనై అంతే తేడ
నా కార్ లోన్ ఈఎంఐ కట్టాలి సగం జీతం అప్పులకి ఈఎంఐ లకే సరిపోతుంది ఈ మధ్య
అందుకే నేను అంటున్నా సొంతంగా ఏదైనా చిన్న ఐడియాతో స్టార్ట్ చేస్తే ఈ ఈ యం ఐ ల గోడు ఉండదు ఏముండదు
అందా చెప్తున్నావు కరెక్టే మరి నీ స్టార్టప్ పాంట్ ఏందో చెప్పరాదు నేను కూడా నీ పార్ట్నర్ గా జాయిన్ అవుతాన్ నా దగ్గర కొంత సేవింగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు
సేవింగ్స్ ఉన్నాయా అయితే విను ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పాత పద్ధతి తిండి వసుల వైపు చూస్తుండ కదా
అవునవును కెమికల్స్ అన్ని తిండి దొరకడం కష్టమైపోయింది కదా ఈ రోజుల్లో సిటీలో వీటికి బలే
అవును అందుకే మనం పల్లె టూరు నుంచి డైరెక్ట్ గా తెప్పించి ఆన్లైన్ లో బ్రాండ్ గా అమ్మినాం అనుకో ప్యాకేజింగ్ పక్కగా చేసి అమ్మితే మనకు మంచిగా బెనిఫిట్ అయితది
అబ్బా సూపర్ ఐడియా దీని వల్ల మనం ఊరు రైతులకు కూడా కొంచెం సహాయం చేసినట్టు ఉంటది
కరెక్ట్ పాయింట్ పట్టినవ్ మొత్తానికి కాకపోతే మొదట్లో కొంచెం మార్కెటింగ్ చేయడం కష్టమైతదేమో అని ఆలోచిస్తున్నా
మార్కెటింగ్ మార్కెటింగ్ గురించి నాకు వదిలేగాని ఎందుకంటే ఆఫీస్ లో నా ఫ్రెండ్స్ అందరికి నేనే ప్రమోట్ చేసి ఆర్డర్ ఇప్పిస్తాను
ఇగా నువ్వు ఆర్డర్ లిప్పిస్తా అంటే సగం పని అయిపోయినట్టే నాయే వచ్చే వీకెండ్ ఇద్దరం కలిసి మరీ ప్లాన్ చేసుకుందాం ఒక పేపర్ మీ రాసుకుందాంమని
అట్లే చేద్దాం అన్నట్టు ఆ పాత జీరోస్ షాప్ ఆయన గుర్తున్నాడా మనకు కాలేజ్ గేట్ ముద్దర ఉండొటోడు కదా
ముందు ఆయన షాప్ ముందర అందరు జనాలు ఏదో పండగ లాగా అక్కడ నిల్చునేవారు కదా
హ్మ్ మొన్నటి వైపు పోతే ఆయన షాప్ తీసేసి పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి టిండు కాలం ఎంత స్పీడ్గా మారుతుందో కదా
అవునా అయ్యో వినడానికే చాలా బాధగా ఉందిరా మన కాలేజ్ గుర్తులన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి కదా
అవునవును రోజులు మారుతాయి గాని మన దోస్తే మా పాత జ్ఞాపకాలు ఎప్పటికిీ అట్లే ఉంటాయి ఉంటై చూడు
నిజం రా హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పినావు సరే అమ్మ ఇప్పుడే వంటగదిల నుంచి హాల్క వచ్చింది నువ్వు లైన్ లోనే ఉండు
ఏంది మీ అమ్మ హాల్కు వచ్చిందా నా గురించి ఏమనా అడిగిందా మరి
ఆబ్బె ఏం లేదురా ఏదో వెతుక్కుంటుంది నువ్వైతే అస్సలు టెన్షన్ పడకు
ఆబ్బా నీతో మాట్లాడుతుంటే మన పాత ప్రజషే సబ్మిషన్ రోజు గుర్తొచ్చింది అప్పుడు గట్ పుల్ బయపడ్డం కదా
అవును రా ఆ రోజు అయితే సార్ మనల్ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్లు రాక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరూ చూసుకునం
ఆ ఆ ప్రాజెక్ట్ మొత్తం నువ్వే రాసినావని నేనేమో సార్కి చెప్పినా తీరా చూస్తే అందులో సగం తప్పులు ఉన్నాయి
గూగుల్ల కాపీ కొట్టింది నువ్వే కదా నేనయితే జస్ట్ నువ్ గూగుల్ కొట్టింది నేను రాస్ పెట్టినా అంతే నేనేందుకు అంటున్నావ్
ఏదో ఒకటిలే మొత్తానికి ఆ రోజైతే పాస్ అయితే అయినా ఇంగ అదే పదివేలు అసలు
నిజమేలే అప్పట్లో సర్టిఫికేట్ వస్తే చాలనుకునం ఇప్పుడేమో ఈ ఆఫ ఆఫస్ ఫైలతోనే సగం జీవితం గడిచిపోతుంది
అవునవును ఈ ఆఫీస్ ఫోన్ల వల్ల కాంతినిండా నిద్ర కూడా ఉండట్లేదు వీకెండ్ ఎప్పుడు వస్తు అని ఆ వారం రోజులు మొత్తం దానికోసమే వేచి చూడాల్సి వస్తుంది
అందుకే కదా నేను అంటున్నా మన ఆర్గానిక్ బిజినెస్ అనుకో ఒక్కసారి సక్సెస్ అయిందనుకో మనం ఈ జాబ్కి గుడ్ బై చెప్పేవచ్చు
పక్క పక్క ప్లాన్ చేదం ఆ ప్లాన్ వింటుంటేనే నాకు ఇప్పుడే ల్యాప్టాప్ పక్కన పడేసి ఆ పనిలో దూకనిపిస్తుంది
హ్మ్ నీకు అన్నిటికీ తొందరనే కదా ముందు అయితే ఫస్ట్ వచ్చే నెల జీతం రాంగ్ అని కొన్ని ప పైసలు పక్కన పెట్టుకో మన బిజినెస్ కోసం
అట్లే చేస్తాలే అన్నట్టు మన పాత కాలేజ్ గ్రూప్ లో ఒక ముచ్చ నడుస్తుంది చూసినావా
కాలేజ్ గ్రూప్ లోనా నేన అది మ్యూట్ లో పెట్టినార ఏం ముచ్చట నడుస్తుంది దేని గురించి
మన క్లాస్ టాపర్ ఉండే కదా వాడు సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిండంట మొన్న
అబ్బో వాడ వాడు క్లాసులో ఉన్నప్పుడే ఎప్పుడు చూసినా కూడా కోడింగ్ గీడింగ్ అనుకుంటా అం అందరు బునల్ బుర్రలు తినేటోడు వాడికయినా అదే కరక్ట్లేర
వాడు అంత పెద్దోడయినా సరే మ నాకు ఫోన్ చేస్తుండే ఓరే కాలేజ్ రోజు లే బాగుండేరా అప్పుడే హాయిగా ప్రశాంతంగా ఉండేదని తెగ బాధపడ్డాడు
కూడా ఆ పాత రోజుల సంతోషం ఎవ్వరికీ దొరకదు అందుకే ఉన్న రోజుైనా హ్యాపీగా ఉండాలి
వంద శాతం కరెక్ట్ చెప్పినవే సరే గాని రేపు పోద్దుగాల నువ్వు ఎక్కడికైనా బయటక్
ఏ లేదురా ఇంట్లోనే ఉండి బిజినెస్ దాని గురించి కొంచెం వెబ్సైట్ లో సర్చ్ చేద్దామని అనుకుం
అయితే ఒక పని చెయ్ నువ్వు చేసిన డీటెయిల్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి నాకు పంపించెయ్ నేను రేపు కూడా రేపు నేను ఆఫీస్ కి ము వెళ్ళే ముందు ఒకసారి చూస్తా
చేతికి చాయ్ కప్పు ఇచ్చింది వాళ్లే సువాసన వస్తుంది
అబ్బా చాయ్ దొరికిిందా అయితే నేను కూడా పో కిచెన్ లో డికాషన్ రెడీ చేసుకొని నేను కూడా తెచ్చుకుంటా ైన్ లో ఉండు
సరేరా పోయి ాయ్ పెట్టుకో నేను కూడా ఇక్కడ కూర్చొని చాయ్ తాగుతూ నీకోసం లైన్ లో వెట్ చేస్తా
మ్ అ అయిపోయింది అయిపోయింది చాయ కూడా డెకరేషన్ మరి పోయింది కప్పుల పోసుకొని హాల్లోకి వచ్చేసిన చెప్పిగా
అన్నట్లు ఛాయ్ అంటేనే నాకొటి గుర్తొచ్చింది మనం ఎప్పుడు అక్కడ కాలేజ్ అడ్డ దగ్గర పాత షాప్ కొట్టాయన ఇంకా ఉన్నాడా షాపు
లేడు లేడు మొన్ననే ఎవరో గ్రూప్ లో ఫోటో పెట్టిండ్రు ఆయన ఆ దుకాణం తీస్ శేసిి ఊరికి వెళ్లిపోయడంట
అయ్యో వినడానికే చాలా బాధ ఉన్నదిరా ఆ ఛాయ ముచ్చట్లు ఆ నవ్వులు అన్నీ కు జ్ఞాపకంగా మిగిలిపోయాయి
అవునవును కాలంతో పాటు మనుషులు ఆ పాత పాదశాలు అన్నిీ మారిపోతున్నాయి మన దోశ యొక్ ఒక్కట్లనే ఉన్నది ఇంకా హలో
నిజమే రా సరే గాని ఇందాక మన బిజినెస్ మార్కెటింగ్ గురించి ఉన్నాం కదా సోషల్ సోషల్ మీడియాలో పేజీ పెడితే ఎట్లా ఉంటది
భలే పాఇంట్ పట్టినవ్ ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోో ట్రెండ్ అవే నడుస్తుంది కదా ఫ్రీగా పబ్లిసిటీ కూడా అయిపోతది ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారి ట్రెండ్ అయిందనుకో
అవును మానఊరి పోలాల ఫోటోలు ఆ తాజా కూరాగయల వీడియోలు చిన్నగా రీల్స్లాగా చేసి పెడితే జనాలు బలే నమ్ముతారు
కరెక్ట్ ఆర్గనిక్ కంటే ముఖ్యం కదా లైవ్ లో ఎట్లా పండిస్తున్నాయో చూపిస్తే ఆడర్లు మంచిగా లైన్ లో క్ూక్డతాయి
అయితే నువ్ ఒక పనిచెయ్ కు నఆ గ్రాఫిక్స్ డిజైనింగ్ కొంచెం వచ్చు కదా ఒక మంచి లోగో ఐడియా ఆలోచించు
సరే సరే నేను ఆలోచించి నీకు మెసేజ్ చేస్తా నాకు కొద్దిగా పని పడింది నేను తర్వాత చేస్తా ఓకేనా